చకు పైకి రాలేదు కదా మే హలో ఆ చెప్ప మీ కోతులు ఇంత పై నరుస్తున్నా అలో
హలో వినిపిస్తుందా ఇప్పుడు మాట్లాడు పదినిమిషాలు హు హు
షాలు ఏందో కాల్స్ కట్ట అయిపోతే డబ్బులు పడ డవేమో
ఇప్పుడు అందుకనే నాకు ఇప్పుడు అంటే అప్పుడు దాకా మొన్నటి దాకా ఏదో ఒక టాస్క్ చేసినప్పుడు మనకు అంత అమౌంట్ అమౌంట్ పడతా ఉన్నింది కదా
ఉమ్
ఆ పడిన తర్వాత కదా మనం లాస్ట్ లో చేసుకున్నాము
ఊ అవును
ఇప్పుడు అట్లాగే అనుకుంటా ఒక కాల్ కి హండ్రెడ్ రూపీస్ అన్నారు
అవును
కాల్స్ కట్ అయిపోయి జీరో అని పడిపిపోయింది అంటే ఇప్పుడు మూడు వందలు బొక్కా కదా ఆ ఇప్పుడున్న పదిహేడు వందలన్న జాగ్రత్తగావదు నేను ఆ పిల్లకి భవ్యకి
ఉమ్
శాలు మాట్లాడింది ప్రీనిశిత నేను మాట్లాడలేక మాట్లాడలేక సర్ వాళ్ళకి బొక్క పడిం పోయింది టెన్ మినిట్స్ లోపల ఉందని
హు
అందుకే ఏదో మాట్లాడంటే ఆ చీ తూ చీ అడిగేయాలా లేకపోతే బొక్కే
హూ
రేటింగ్ ఎంత ఇస్తావు ఒకవేళ టెన్ మినిట్స్ దాట్ తర్వాత ఫైవ్ స్టార్ రేటింగ్
ఫైవ్ స్టార్ ఇస్తా టెన్ మినిట్స్ దాటితే
ఆ ఆ లోపాల త్రీ మినిట్స్ సట్టి ఆ లోపల అవ్వనీకుండా చూసుకోవాలా
హుమ్ అవును కట్ దానికి అదే కట్ అయిపోతుంది
అదే దానికి కదే కట్టేపోతంది అందు వల్లే పోయింది అది మూడు సార్లు ఆ పిల్ల కాల్ చేసిన ఆ పిల్లకి మూడు సార్లు కాల్ చేస్తే ఆ కాల్స్ లో కూడా ఆ పి ఎత్తడానికి ఎంత ట్రై చేసిందంటే ట్రై చేసిందంట కట్ అయిపోయింది. నేను ఇందాక కూడా ఎంత సార్లు ట్రై చేసి న తెలుసా నువ్వు చేసినప్పుడు ఎత్తడానికి అదే క ట్టే అయిపోయిం
మ్
ఇయ ఏమో దీంట్లో ఏదైన్నా చేత్తన్నారో అనిపించిది నాకు
హు హుమ్ చేేస్తే ఏం ఉంది అందర్ అందరం పోయి ఇరు కుంటం అంతే కదా
హూ హ
అబ్బా ఏం చేస్ ఏం చేయలే ఇప్పుడు పడుకొని లేచా ఒకసారి నెట్ ఆన్ చేసి చూసి చేస్తున్నా తిన్నావా మధ్యాహ్నం
తినేసి ఇంకా చిట్టన్నా చేద్దాం అని చెప్పి మిద్దె పైకి వస్తే కూచోని కూచోని వల్ల గాక్ మ్ కిందకు పోయేసి ఇంగ మాత్ తమ్ముడు పుచ్చకాయ తే వాడు మసాజ్ చేస్తా కూచ్చొని ఇప్పడి దా క మా తమ్ముడే ఏం చేస్తడు కూచోని ఇప్పడి దాకా నాతో మాసాజ్లు చేపించుకున్నడు. హ్మ్
నిన్న కాలేజ్ రావా హలో హలో
ఈరోజు ఎవరు పోల
కన్నా
ఈ రోజు ఎవరు పోలేదా కాలేజ్ కి అంట
అదే ఈరోజు కాలేజ్ లేదు గదా
లేదా లేక మీ అందరు పోలేదా
లేదు ఎప్పుడు ఎప్పుడు పెట్రూ కదా ఆన్వల్ డే చేసిన తర్వాత కాలేజ్ పెట్రూ కదా హ్మ్
మా అక్క అంటా వుంది ఏం పోలేదు కాలేజ్ అది ఇది అని పొద్దున లేప్తా
నీక్ అక్క కూడా ఉందా
ఆ అక్క, తమ్ముడు
అవునా నేను ఇంకా నువ్ ఒక్క నాక్ తెలీదు నువు ఒక్కదానివే కొంటున్న
స్ే
హ్మ్ ఎమ్మా